హలో
గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవినింగ్
ఉ మీర్ ఎమ్ చేస్తుంటారండి
నేను టీచింగ్ చేస్తున్న
టీచింగ్ చేస్తుంటరా ఉహు ఎక్కడ వరకు చదువుకున్నారు.
నేను బిఏడ్ చేశానండి బిఏడ్ పి జి టి టి సి చేశా
బి ఈ డి చేయాలంటే ఏమేమి ఉంటదండి ప్రాసెసు
బి ఈ డీ చేయాలంటే ఫస్టు ఎంట్రెన్స్ రాయాలి అంటే డిగ్రీ తర్వాత బి ఏ డ్ చేయాలన్నట్టు.
ము
అది మనం ఏ సబ్జెక్ట్ తో ఉంది ఇప్పుడు సోషల్ ఉంటే సోషలు బయాలజికల్ సైన్స్ ఉంటే సైన్సు ఆ అట్లా ఎంట్రన్స్ రాయాలి రాసేటప్పుడే మనం ఎంచ్ కోవాలి సబ్జెక్ట్ ని సోషల్ అయితే సోషల్ అని ఆ ఇంగ్లీషు అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకొని ఎంట్రెన్స్ రాసిన తర్వాత కొంచమ రిజిస్ట్రేషన్ ప్రాసెసు అవన్నీ ఉంటాయి ఫ్రీ సీట్ వచ్చిందండి నా కు
ఉ హు
త్రీ సీట్ రావడం వల్ల బిఎడ్ చేసా
ఉ మీ హ్యాబిట్స్ ఏంటండి మరి
నా హ్యాబిట్సు బుక్స్ రీడింగ్ ఊకే రాస్తూ ఉంటా నాకు మెహందీ కోన్స్ అంటే చాలా ఇష్టం మెహందీ వేయడం.
ఉ
ఇంట్లో పనులు చేయడం టీవీ చూడడం అప్పుడప్పుడు యూట్యూబ్ లో సాంగ్స్ వింటూ ఉంటా.
అవునా మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి మరి
నాకు ఇష్టమైన సాంగ్ అంటే అంటూ ఎమ్ లేదు అన్ని వింటా. మాక్సిమమ్
అవునా మరి మూవీస్ ఏమన్నా చూస్తారా
మూవీస్ చూస్తా హారర్ మూవీస్ చూస్తా నార్మల్ మూవీస్ చూస్తా అ ఆ కామెడి టైప్ ఎవ్రీథింగ్ హిందీ మూవీస్ కూడా చూస్తా
అవునా మీరె ఎక్కడైనా వెళ్ళారండి టూరిస్ట్ ప్లేసెస్ కి ఏమన్నా
టూరిస్ట్ ప్లేసెస్ ఆ వెళ్ళినా అండి ఖిలా వరంగల్
హ్మ్మ్
హీలావరంగల్ వెళ్ళిన అ వేయి స్తంభాల గుడి చూశాను ఆ జ్వాలాజిక పార్క్ కాకతీయ పార్క్ ఉంది కదా అండి వరంగ లో అది కూడా చూసా చాలా బాగుంది అక్కడ జంతువులు రక్ రకరకాల జంతువులు ఉన్నాయి వాటిని చూసి వస్తుంటే ఒక విధమైన ఎగ్సైట్మెంట్ వస్తుంది అసలు ఇంత బాగుందా అన్నట్టు అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది
అవునా
మాస్ఫియర్ ఆ అక్కడ ఆ పక్షులు వివిధ రకాలైన పక్షులు నెమలు నెమ్మలు నెమలులో కూడా వేరే వేరే రకాలకు చెందిన నె నెమలి వైట్ పీకాక్ చాలా బాగున్నాయి ప్యారెట్స్ కూడా డిఫరెంట్ డిఫె డిఫరెంట్ పరెట్స్
అ
చాలా బాగున్నాయి
అవునా
ఏ కిలావరంగల్ వెళ్ళిన అక్కడ కూడా ఆడుకోడానికి అయితే చాలా బాగుంది చిన్న పిల్లలకి ఇంకా బాగుంటది ఆ మీ మేము వెళ్ళినం అక్కడ ఆ కట్టడాలు అవి ఇవి చూసినాం అక్కడ ఫొటోస్ దిగినాం చాలా బాగుంది అక్కడ మొత్తం అవి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి చూస్తే మొత్తం ఆ పట్టణం మొత్తం కనిపిస్తుంది అంత బాగుంది
అవునా ఇంకా ఎంఎం ప్రెసెస్ చూసారా అవే చూసారా ఇంకా వేరే ఏమైన చూసారా
వేరే అంటే హైదరాబాద్ లో చార్మినార్ వెళ్ళిన
అవునా
చార్మినార్ కూడా చాలా బాగుంది అక్కడ అయితే. ఆ అవి స్టెప్స్ ఎక్కేటప్పుడే కొంచెం ఇబ్బంది కలిగింది కాకపోతే పైకి ఎక్కిన తర్వాత.. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ దట్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్.
అవునా.. !
షాపింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటది ఈ మూమెంట్ లో. ఇప్పుడు రంజాన్ కదండి మూమెంట్లో వెళ్తే ఇంకా బాగుంటది
హ్మ్మ్
హ.
మీకు ఇష్టమైన ఫుడ్స్ ఏమన్నా ఇష్టంగా ఏమన్నా వంటకాలు చేస్తారా
ఇష్టమైన ఫుడ్స్ అంటే నాకు కాకర్ కారకాయ అంటే చాలా ఇష్టం అండి కాకరకాయ ఫ్రై తింటా కాకరకాయ. పుల్సు తింటా కాకరకాయి పచ్చడి తింటా ఈ చికెన్ బిర్యానీ అంటే ప్రాణం అండి ఎప్పుడు ఊరికే మా అమ్మని అదే చేయమని చెప్తూ ఉంటా నేను కూడా అదే చేసుకని తింటూ ఉంటా. ఊకే చికెన్ అంటే.
హం.. హమ్.
హ..
ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా అండి.
ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నాకు జాబ్ గవడ్ జాబ్ సంపాదించాలని చాలా కోరిక. గ గవర్నమెంట్ టీచర్ అవ్వాలని ఉంది.
మరి టీచర్ అనే టీచర్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారండి మీరు.
అది గౌరవప్రదమైన జాబ్ అండి మనము... ఇక్కడ స్కూల్లో అయితే మనం ఒక పది మంది పిల్లలతో.. స్పెంట్ చేసిన టైమ్ లో మనం మన మొత్తం మర్చిపోతాం. మనకున్న టెన్షన్స్ ని మర్చిపోతాం మనకు. ఉన్న ఆ ఆలోచనలు అవన్నీ మర్చిపోయి వాళ్ళతో స్పెండ్ చేస్తుంటే ప్రతి ఒక్క. ఒక్క నిమిషం ఒక మెమోరబుల్ మూమెంట్ లెకు ఉంటదండి వాళ్ళతో. ఇప్పుడు మన ఓన్ పిల్లలు ఎలా. గో.. ఆ పిల్లలు కూడా మనకు అలాగా వాళ్ళకి ఇదిరు రాకపోతే ఇది. లేదు అని మనం సంజాయించి చెప్తాం వాళ్ళకి వాళ్ళు కూడా టీచర్ టీచర్ అని వాళ్ళ. మదర్ ని ట్రీట్ చేసినట్టు వాళ్ళు ట్రీట్ చేస్తారు మమ్మల్ని. ఈగ రోజూ స్కూల్ కు వెళ్ళలే మూమెంట్ ఆ స్కూల్ కి వెళ్తున్నా అంటే. ఒక విధమైన ఉత్సాహం ఒక రకమైన. ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయా రే పిల్లలు ఈ రోజు ఇది తె. స్తాన్నారు అది తెస్తా ఉన్నారు వాళ్ళు ప్రేమతో ఫ్లవర్స్ తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళలో వాళ్ళు తెచ్చుకునే స్నాక్స్ లో ఒక చిన్న. అయినా టీచర్ తీసుకోండి అని ఇస్తారా ఎంత బాగుంటదింటే ఆ మూమెంట్. ఆ చెప్పలేము అసలు ఆ పిల్లలతో స్పెండ్ చేసే ఎవ్రీ మూమెంట్ కూడా చాలా బాగుంటాయి.
ఊ
ఒక్కొక్క స్టెప్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి సె. సెకండ్ క్లాస్ కి సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ కి వెతుంటే ఆ ఒక విధమైన ఉత్సాహం. అలోనే ఉంటుంది అరే మన పిల్లలు ఇంత బాగా చదువుతున్నారా ఇంత బాగా అటెండ్ చేస్తున్న.. రా అన్నట్టు చాలా చాలా మెమొరబుల్ అంటే టీచర్ లైఫ్...
హ.
మన దగ్గర నుంచే కదా డాక్టర్స్ పోలీసు... వీళ్ళందరూ మన హ్యాండ్ నుంచే వాళ్ళు అన్ని నేర్చుకునేది... ఈ ఫస్ట్ గురువు గారే కదా అండి అన్ని నేర్పిచ్చేది
అవునండి అవును ఇంకా మీరు మరి పండుగకి షాపింగ్ చేసారా అండి మరి
అండగా షాపింగ్ ఇంకా చేయలేదండి చెయాలి
ఇంకా ఫాస్టింగ్ ఏమైనా ఉంటున్నారా
ఆ ఫాస్టింగ్ ఉంటున్నా అండి రంజాన్ కదా ఫాస్టింగ్
ఆ
ఎందుకంటే ఆ చెప్పండి మె
మీకు రంజానే కాక ఇంకా వేరే ఏమైనా పండుగలు ఇష్టం ఉన్నాయా అండి మరి
వేరే పండగల అంటే ఐ లైక్ దీపావళి
అవునా
దీపావళి అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది కార్తీక మాసంలో వస్తుంది ఆ మాసంలో అందరూ చికెన్ మటన్ తినరు వాళ్ళు పూజలు చేస్ ఇస్తా ఉంటారు ఎవ్రీ మార్నింగ్ లేసి ఏదో ఒక పూజ చేస్తారు ఈవినింగ్ కాగానే దీపాలు పెడతారు ఇంటి ముందు ఆ దీపాలు చక్కటి దీపాలలో వాళ్ళ ఇల్లు అంటే చూస్తే ఎంత బాగుంటది అంటే ఇంకా దీపావళి రోజు అయితే వాళ్ళు వా స్వీట్స్ చేసుకుంటారు స్వీట్స్ పంచి పెడతారు ఆ మళ్ళీ ఏ టపాకాయలు తెచ్చి కలుస్తారు అది ఇంజూరిడే కాకపోతే కొంచ్ కొంచెం దూరం పెట్టి కాలుస్తారు ఆ అదొక ఎంజాయ్మెంట్ ఎందుకు చేసుకుంటారు దీపావళి అంటే రా రాముడు అరణ్యాల నుంచి సీతాదేవిని యుద్ధంలో నుంచి గెలిపించుకొని రావణాసుడిని చంపేసి తీసుకొస్తున్న మమెంట్ అతనికి పట్టాభిషేకం జరుగుతున్న మూమెంట్ లో అయోధ్యకి వచ్చే టైం లో అక్కడి ప్రజలందరూ అయోధ్య ప్రజలు అతన్ని సుస్వాగతం చేస్తూ దీపావళి జరుపుకుంటారు నరకాసురి వ తా కూడా ఆ రోజు జరిగింది కాబట్టి దీపావళి ఫెస్టివల్ చాలా ఇష్టం నాకు
అవునా అండి
ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన నేను ఆ చాలా అంటే చాలా బాగా అనిపిస్తది దీపావళి టపాకాయలు కాల్చు కాలు కాల్చయడం అదొ ఒక ఎంజాయ్మెంట్ అది ఇలా చిచ్చుబుడ్డి అవి ఇలా లేస్తుంటే దట్ ఈస్ మంచి మూమెంట్ చాలా బాగుంటది ఎంజాయ్మెంట్
ఓకే అండి ఇంకా
చెప్పండి
ఉ ఇంకా ఏమైన ప్లేసెస్ లేకపోతే మనా షాపింగ్ లో షాపింగ్ లో మీకు ఏ షాపింగ్ అంటే ఇష్టం లే అంటే లైక్ బట్టల్ బట్ పట్టలో షాపింగ్ ఆరు జువెలరి షాపింగ్ లేకపోతే ఏమన్నా ఆ చెట్లు అంటే ట్రీస్ లా కొనడం ఎలాంటి షాపింగ్ అంటే ఇష్టం మీకు
నాకు బట్టలు కొనడం అంటే చాలా ఇష్టం ఏ శారీ చూసినా ఈ శారీ నాకు బాగుంటదేమో ఆ శారీ నాకు మంచిగా అనిపిస్తుంది తదేమో ఈ డ్రెస్ మంచిగా ఉంటదేమో ఈ ఇలా ఆలోచిస్తూ ఉంటా నేను తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది బడ్జెట్ ఉంటేనే కదండి తీసు బడ్జెట్ ఉంటే కంపల్సరీ ఇది బాగుంటది కతం తీసేసుకుంటా ఆ అన్ అండ్ దానికి ఆ సేమ్ ఆ సేమ్ కలర్ కావాలి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఆ జువెలరి అన్ని సేమ్ సేమ్ ఉండాలని ప్రతి ఒక్కటి దాని ఆ డ్రెస్ తీసుకున్న తర్వాతనే చూస్ తీసుకుంటా
అవునా అండి
ఉమ్ అంటే చాలా ఇష్టం అండి నాకు
అవునా మీ సమయాన్ని కేటాయి కేటాయించినందుకు ధన్యవాదాలు
సరే అండి ఓకే
ఆఓ